హలో
ఆ చెప్పు
చెప్పు
హలో
ఆ
మరి ఈ రోజు ఎట్లా జరిగింది ఏమిమి చేసినారు ఏమిమి తిన్నారు ఆ
మీరేం చేస్తున్నారు
ఇప్పుడే ఆడుకొని ఆడుకొని ఇంగ పడుకుంటున్నాం తిన్నాం
అవునా ఇ ఇప్పుడే చర్చికి వెళ్ళాం
ఆ మేముగుడ ఎల్లి వచ్చం ఈ రోజు
అవునా అక్కడ మెసేజ్ ఎలా ఇచ్చారు మీ చర్చ లో
ఆ చాలా బాగా చెప్పారు. సాంగ్స్, టాస్క్ లు
మా తెర్చలో చాలా మంది వచ్చన్నారు ప్రజలు.
జు
మా చర్చి లో సాంగ్స్, మెసేజెస్ చాలా బాగా పాడారు.
నువ్వు ఏం చేశావు మరి
మేము వెళ్ళి వుకే కూచొన్ని మెసేజ్ విన్నీ వచ్చినాము
మీ దోస్త్
యవనా అనే ఒక వ్యక్తి, గురించి మెసేజ్ చెప్పినారు.
ఎవరు మాస్టర్ గారు రాజు గారు
మీ చర్చలో ఏం చెప్పినరు
మా చర్చిలో వినలేదండి నేను ఒకరి చూసుకోడానికే
మీరు తినలేదా చర్చికి వెళ్లి
వింటాము బట్
ఆ
మాకొక బుడతా ఉండి ఆ అవి చేసే అలరిష్టలు చూడ్డానికి మాకు అయిపోతుంది అది ఈరోజు ఏం జరిగింది
లేద మార్కెట్ లో చాలా మంది
అది వెళ్ళి పక్కనన్న లాలిపాపులు ఎత్తిచ్చ ఎత్తుకొచ్చుకొని
తర్వాత లంచ్ వేసి వచ్చేసినాం మేము
ఏమేమి పెట్టిన లంచ్ కి పెట్టినారు ఈరోజు
హలో మీ వాసు చాల చిన్నగా వీ నిపిస్తుందా అండి
ఉ హలో
హలో
ఈ రోజు ఏం పెట్టిన ఏమి పెట్టినారు లంచ్
ఈరోజు ఏంటి
ఈరోజు మీరు లంచ్ ఏం చేస్తారండి
భక్షాలు సాంబార్ అన్నం వంకాయ మజ్జిగ
మజ్జిగా కూడా నా
చాలా ఐటమ్స్ చేసారు అసలు ఈరోజు టుడే వెరీ చాలా మంది వచ్చారు జనాలు ఒక మా చర్చిలో ఒక అతను మా ఊరు లో ఒక అతను బో జనాలు చేపిస్తున్నారు అందరు ఉపాసం ఉంటన్నారనే మా ఊర్లోనే ప్రజలు ఉపాసనతో ప్రేరుకొస్తున్నని ఇంకా
అంటే మీరు కూడా ఉంటారా మీరు కూడా మీరు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఫాస్టింగ్ ఉంటున్నారా లేదా మింగి లేదా ఊరికే తిడానికి మాత్రమే
అంటే మీరు మీ ఊర్లో ఎలా వెళ్తారు మీ ఊర్లో టైం పాస్కి వెళ్తారా మీరు
లేదు మేము
మీరు ఆడ పోయి ఏం చేస్తారు ఒక పక్కన చుట్టుపక్కల చూసి ప్రదేశ చుట్టుపక్కల చూసి వస్తారా మీరు
అవన్నీ చూస్తూ
ఏం చెప్తారో ఎట్లా చెప్పిన మెసేజ్ ఒకటి చెప్పండి మీరు
ఆమె చూస్తుండడానికి మాకు టైం అయిపోతుంది
మీ చర్చిలో ఏం మెసేజ్ చెప్పన్నారు
మా చర్చలా చెప్పిన మెసేజ్
అంటే ఎవరు వినారా ఏం చేస్తుంటారా అందరు చేస్తుంటారా
వాడప్పుడు ఉంటాడుచుకుడండి మీ ఇంట్లో పళ్ళ సెట్ వేమిచ్చుకుని అబ్బాయి
హలో
మీ ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు కదా అతను వచ్చాడా చర్చికి
అబ్బాయి అస్సలు రాడండి అసలు అబ్బాయి వేస్ట్ వేస్ట్ గా ఒక పనికి రాకుండా ఉన్నాడు అబ్బాయిని చాలా సార్లు అడిగాం మేము రండి రండి రండి అని కానీ చాలా సార్లు నో నో నో అని చెప్పాడు వేర్ ఇస్ గాడ్ వేర్ ఇస్ గాడ్ అంటాడు
ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది రోగం వచ్చిన దానిలాగా ఉంటుంది
ఏంది ఏంటండీ
ఇంకొక అమ్మాయి ఉంటుందికదా
ఆ అమ్మాయి కూడా వేర్ ఇస్ గాడ్ వేర్ ఇస్ గాడ్ దెన్ దేవుడు ఉంటే నాకు జాబు ఇవ్వమని అంటుంది
ఓహో దేవుడు ఉన్నాడు కదా ఇంత మంది చచ్చిపోతున్నా దేవుడు ఉన్నాడే కదా ఉన్నాడనే కదా ఆమె ఎందుకు నమ్మట్లేదు మరి
నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా
మనకు ఈ కథ తగిలించిన వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకుని హ్యాపీ
మీరు మీ వాయిస్ సరిగా లేదండి
మనకు ఈ కథ తగిలించిన వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకుంటే బిజీ బిజీ అయిపోయినారు
అవునండి కార్య యాప్ మేము కూడా డౌన్లోడ్ చేసుకున్నాము
డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి కాల్స్ మాట్లాడుకోండి టాస్క్ కంప్లీట్ చేసి మీరు కూడా మనీయర్న్ చేసుకోవచ్చు
ఆ వెరీ రివ్యూ బాగా వచ్చిందండి మీ కార్య యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాం మేము కూడా
ఇంకా ఫైవ్ మినిట్స్ ఏనా అబ్బా
ఆ
ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు
తను ఆల్వేస్ స్లీప్ పడుకుంది లేదుతను పడుకు
నేను అప్పుడు అడిగితే నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు నేను ఫ్రీ నేను ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నేను కాల్ రిసీవ్ చేసుకుంటా
ప్పుడు వాళ్ళ మమ్మీ ఆల్వేస్ ఫ్రీ అనుకుంటుంది
వెరు
వాళ్ళ మమ్మీ కూడా చర్చికిళ్ళొచ్చింది బియ్యం తినుకుంటూ ఇప్పుడు మెసేజ్ ఏం చెప్పినారో ఒకసారి వాళ్ళ మమ్మీని అడిగి తెలుసుకుందాం
ఎల్లోచాక ఏం పీకుతుంది
ఆ
ఎళ్లొచ్చాక ఏం చేస్తుంది ఆమె
ఏం చేస్తుంది ఇంగా కాసేపు పడికోయింది కాసే ఇప్పుడే లేసింది వాళ్ళ మమ్మీ హ
ఆ మిల్కీ అమ్మ ఏం చేస్తుంది
ఆమె తార కూడా వచ్చిందా లేదా రాలేదా తారా తారా ఫ్యామిలీ
మా చెల్లి అందరం కలిసి వెళ్ళాము మా వదిన వాళ్ళు మా చెల్లి అందరం
అందరు కలిసి వెళ్లారా మీరు
చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసాం
రోజు వెళ్తుంటారండి మీరు ఈ రోజు ఒక్కటే అలా వెళ్ళేసి వచ్చి లంచ్ చేసి ఇలా వచ్చేసారా
శుక్రారం శుక్రారం పెడతారు
కాదు గ్లాడి మాట్లాడుత తున్నాడట మనం ఇట్లా భయపడుతున్నాము గ్లాడీ ఏ రేంజ్ లో మాట్లాడింది చెప్పు
గ్లాడయా ఏమో గ్లాడీ కంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ అత్త దగ్గర బాగా ఎ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయమె ముంచే వెరీ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ లేడీస్ ఎక్స్ప్రెస్ ఆమా గ్లాడి అంటే మేం కార్యా యాప్ లో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కదా కొంచం అవుతున్నాం
కాల్ చేసి ఆ పిల్లకి ఇచ్చేస్తున్నానంట పిల్ల ఏం మాట్లాడుతున్ననో ఆ పిల్లకే తెల్దంట
మరి ఏమీ తెలుకుండా కార్య వాళ్ళు ఎలా స్పందిస్తున్నారూ
లేదు ఇది ఒక అది లేదూ అది ఏదో అది ఉంది చూడూ ఫస్ట్ దానిన ప్రొఫైల్ చూడు ఒక్సారి రూరల్ డెవలప్మెంట్ ఏదో సంథింగ్ గానే ఉంది నేను గుడా చష్న మోసం ఏమొనుకున్నా అది ఆమె నన్ను జాయిన్ చేషింది గదా
ఓకే అండి మీర్ ఈ కార్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తరా కొంచెం
అదీ అప్పుడూ ఆమె నన్ను యాడ్ చేసింది కావట్టె ఆటోమేటిక్గా టాస్క్ నాకీ న నెంబర్ కె వచ్చేస్ మెసేజ్ వాట్సాప్ కి నీ గుడా తర్వాత నీ గుడా వస్తది చూడు నేన్ ఇప్పుడ్ నిన్న చేర్షన
దా ఆ
అయితే ఇప్పుడు ఈ టాస్క్ కి ట్వంటీ కాల్స్ మాట్లాడాలి నేను ఇద్దర్ ముగ్గుర్తో ట్వంటీ కాల్స్ మార్చి మార్చి నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నాకి చెప్పు
మేమూ ఈ మంత్ లో బిజీ ఉంటాము అండి అసలు
ఎందుకు
వుయ్ హావ్ ఎగ్జామ్స్ బిజీ షీల్
ఏం ఎగ్జామ్స్ ఉన్నయ్ నీక్ ఇప్పుడు
ఉన్నాయండి మాము ఏదో ఒకట్ బతుకాల కదా అన్ ఎంప్లాయీస్ ని నిరు ఉద్యోగంతో నం
ఇలాంటోల్ల కోసమే ఈ యాప్ మరి
మీరంటే కార్య యాప్ లో ఎర్న్ చేస్తున్నారు
మ్
మేమింకా ఎర్నింగ్స్ స్టేజి కోట్లే ఇంగాయ్ సదువుకునే స్టేజ్ లో ఉన్నాం మీరు మాలాంట్ పెదవాళ్ళక్ కీ కార్యాప్ లో మీరు డబ్బులు సంపాదించి మీరు మాలాంటి పేద ప్రజలకి సహాయం అందించవలసిందిగా కోరుతున్నాం
ఇంట్లో వంటకాల్ కి ఎంత అమౌంట్ వస్తుందో దానికి నేన్ మాట్లాడిన వాళ్ళకి తా తిరిగి ఇచ్చేస్తానండి ఇది నా ప్రామిస్
అవున అండి హండ్రెడ్ పర్సెంట్ తిరిగి ఇచ్చేయండి నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్స్ ఇస్తార్ మీకు
బొంగేం గాదు నో నో నో బ్యాడ్డ్స్ వర్డ్స్ నాట్
ఎందుకు మా టైం ని మేమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం గదా
అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మైస్ సాల్రీ ఇస్తున్నాన్ మీకు
దెన్ మీలాగా మేమ్ గుడా కాల్స్ మాట్లాడి సంపాదించాలంటే ఎలా
ఇప్పుడ్ నేన్ మిమ్మల్ని యాడ్ చేష్న గదా ఇంగ తర్వాత నెక్స్టు కొత్త టాస్క్లు ఒచ్చినప్పుడు అది మీకే వాట్సాప్ నెంబర్ కీ పలలనా టాస్క్ వచ్చిందని నీకు వచ్చేస్త్
ఎవరు పెడుతర్ మాకు మెస్సేజ్ టాస్క్ ఒచ్చిందని
ఓ నన్ను అప్పుడే యాడ్ చేసి టాస్క్ అది కోడ్ చెప్పుంటే అయిపోవు ఆమె చెప్పలే మధ్యలోదిలేష కదా
ఆ
కానీ నేన్ దీంట్లో రిజిస్టర్ చేష్నా గదా
ఆ
ఇప్పుడ్ ఇప్పుడ్ నీ లాగనె నేను ప్రొఫైల్ చేషి చేష్నా ఐతే వామె చేస్తున్నట్ టాస్క్ నేను చేయ నే నువ్వు చేయొద్దు నేను కోడ్ చెప్తా అనింది
ఆ
నేను ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసుకున్న నీలానే క్రియేట్ చేసుకున్న తర్వాత ఆమె దాన్ని కోడ్ చెప్పమంట్ తే లాస్ట్ లో ఎత్తేసింది సరేలే ఈగా ఎత్తేసింది కదా అని ఊకున్నా కదా నేను దీంట్లో రిజిస్టర్ చేసుకున్నా కదా ఆ రోజు అది కొత్త టాస్క్ లు వచ్చినప్పుడు మనకి ఇంకా రిజిస్టర్ చేసుకుని ఉంటాం కదా ఆల్రెడీ కాబట్టి మనకే వాట్సాప్ లో నోటిఫికేషన్ వస్తది కొత్ ఫలానా కొత్త టాస్క్ వచ్చింది మీరు చెయ్యండి అని
ఇప్పుడు మీరు చేస్తున్న టాస్క్ మేము చేయొచ్చా
నీకు ఏ టాస్క్ అయినా రావచ్చు ఫోన్ ఏ ఫ్రెండ్ ఆ చేయొచ్చు నీకు కూడా ఇలాంటి టాస్క్ రావచ్చు తర్వాత మళ్ళీ
అంటే ఇప్పుడు రాదా ఇప్పుడు నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు కదా అదే టాస్క్ మాకు ట్రాన్స్పర్ చేయొచ్చు కదా
అట్లా రాదేమో ఏమో తెలిదు నాకు
అన్నీ కార్యయాప్ వాళ్ళని అడగండి మేనేజ్మెంట్ వాళ్ళని
టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయింది లే ఇంకా ఎలెవన్ మినిట్స్ అయింది కాల్ కట్ చేస్తా హలో
ఆ ఉంటామండి బాయ్ ధన్యవాదములు ఇలాగే చేస్తూ ఉండండి మేము కూడా ఎర్న్ చేసుకుంటాం మాకు ఫిఫ్టీ ఫస్ట్ నైన్టి పర్సెంట్ ఇవ్వండి
బొంగు పర్సెంట్ నో
మా మా టైమ్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కార్య వాళ్ళ కార్య అప్ లొ కా కాబట్టి సో మాకు కూడా ఇన్వెస్ట్ మాకు కూడా ఎర్న్ ఇవ్వండి